ఎలాక్క నేన్ తీత్తాములే
ఏమిలే ఇదిగో ఇప్పుడు లేసిండ్రు వీళ్ళు మొఖాలు కడుకుంటాండు పనైదా అయ ఎప్పుడో జేసినం
ేనక్క బాబాయి తేచినక వండాలె
చాపాల, చికెనా, మటనా.
బోర్డు దతన అను పేలి
పోటీ పోటీ కడగాాలి వేం పల్నా వేయింపుతావ పులుసా
సూపే
సూపెనా
ఉ సూపెడితేనే మంచించిదింట ఫ్రై బాగుండది
అ సుపు మంచిగా ఉండదా ఉంటదా
ఉంటాయి
ఫ్రై మంచిగాండదా
మంచిగా ఉండదు
ఉ
తిన్నారా
తినలే
లేషిల్లా పిల్లలు కాని ఇప్పుడే షాప్కు పోయా చిండు
ముంగా కడుక్కున్నారు పాాలయ హ
మటన్ సాప్ప ఆచిడు పాడు బబ
ఆ మటన్ కొండతుట కదా
అదే ఆమెకు మాకు
ఆ
తేన్ తేన్ పోండు భావే
పెతారు ఇద కురా సెంటటె నెస్ స్కూలా వేర స్కూలా
ఏమో అక్క తెలవది ఎట్యతుద
ఆ
వాళ్ళే స్కూల్ పోతానంటే అదే స్కూల్
ఆ
ఇప్పుడు నువ్ అన్నం ముచ్చడం మామయ్యతోోని చెప్ మామమ
మానే
స్కూల్ కాడ దిపుతువు రా అని
ఉ
అంటే ఎందుకు ఆ ఎందుకు దానికని బాబాయ్ అంటండు
ఉ
మమీ మళ్ళ ఫోన్ హ
అంటే ఏమంటాను
నీ ఎందుకే నీకు అంటాడు బాబాయ్ మొత్తం ఇయ్యాలే కదా నీమాక్ నీ మొకం ఎట్ల కడగలే నేను పోను నేను రాను ఆటండు బాబయ్
హు
అవు సరమ అక్క
ఎమ్మో ఆరాట పడ్ తాంది కదా
పైకి ఎక్కుతదా తిత్తరా
అనుకో పండును చూసుకుంటది ఏంది
ఉ
దొడ్డికి పోతే కాడుగుడు అటు ఇటు చేస్తది కదా
హు చెత్తది కానీ ఏమో చెత్తది
ఆ
బాబాయ్ ని తీసుకొని పోతాండి మా కన్నయ్య అలగిిండు పెడతాంది
ఏం చెస్తాడు
కన్నయ్య అడుత్తండు
ఎందుకు
నానిని తీసుకొని పోతలేడ వాళ్ళ డాడీ నన్ను తీసుక అని అలిగిండు
అయ్యో మరి ముందు ఎక్కించుకొని పోవచ్చు కదా
అవ్వ మీ అవ్వకోపం మీద పోతాను అన్నిక వెడ ఎతను బోటి తేలే మటన్ ఏ తెచ్చి చర్రు
ఆ
ఏం పెట్టాల కూ ఉండాలా
మటన్కి ఎంత ఆట
అయిదు వందలు
అరకీలక
హు
ఆరోగ్యలకు ఐదు వందలు
మ్మ్ ఐదు వందలంట ఐదు వందలా అంటాంది మా అమ్మమ్మ
అ మరి కాదా చికెన్కే గంత రేట్ ఉన్నది
మ్మ్ ఉంటది ఎ వందకత్ తగా నూట యాభై కొత్తనుకున్నది
ఆ నూట యాభైకి ఇప్పుడు కూరగాయలు అత్తలేవ్
మ్మ్
కూరగాయల బొచ్చెడ్ రేట్ ఉన్నది, మటన్ కున్నదా చికెన్ కే బాగా రేట్ ఉన్నది
ఉమ్ చీకన్కే బొచ్చెడు రేట్ ఉన్నది తీసుకొని పోయింది ఏమంటాడో ఆడ తాత
ఆ
నాకేమీ పోతావాన్ని అయిపోతాది
ఇప్పుడు అత్తావా ఆ ఆల్రెడీ ఒకలకు అయింది అని అంటాడు కావచ్చు
ఆమెకుండాలా ఫస్ట్ ఆరాటం మనం పోయిన సారి చెప్పినాం ఈసారి చెప్పినాం మనమే
ఆ
ఉమ్ పైకి ఎక్కి దిగుతదా
తెలిసినోళ్ళు రమ్మని అంటే తెలిసినోళ్ళు ఎవళత్తర్రా పోతరా
ఇంకేంది అల్లా కొడుకు పో డుకద వాళ్ళ కొడుకు మాట్లాడా
ఊహా
అయ్యో ఆమె కొడ్ పోయిండు కదా బాబై
ఆ
అత్తదంటే దబ్బున ఎవ్వళ్ దొరకలే అత్తదంటే మాట్లాడుకొని అత్తరు
మాట్లాడుకోని వత్తరు
లేదమ్మ దొరికిల్లు అంటే ఆమె ఇటు ఆల్లటు
మ్మ్ మళ్ళ ఊరురా వచ్చినంక ఇంకా మాట్లాడదాం అంటే ఊరికెప్పుడు పోయత్తవ్ ఎప్పుడు మాట్లాడుతావు మళ్ళా తీసుకోరార ఎవళన్నా ఎవలినన్న
తీసుకుంటరు ఇంకా పది రోలైయితే స్కూలే స్టార్ట్ అయే
ఆ
అటో ఇటో
అదే అన్నను అడిగిన ఏ స్కూల్కి పంపిద్దం ఇదేనా అంటే ఇది కాకపోతే ఇంకేది ఇంకా పది రోజులు పోవాలే అంటాండు ఒక పది రోజులకు హనమకొండా పోవాలంటాడు
హనుమకొండ కా
అంటే అచ్చే సంవత్సరం పోదాం వంటివి మళ్ళీ ఇప్పుడు గిట్లగానే అంటే చూద్దాం అన్నాడు మళ్ళా
ఇల్లేమైంది ఇల్లు గురించేమైంది
ఇంకేమున్నది మేము కాళీ చేత్తే కూల కొట్టుడేనై
వాలాకిల్లోచ్చిందా మాయా కు కలుపు
ఒకలకు ఏమో తెలవదు రెండోసారికి తెలుత్తది వచ్చిందా రాలేదా అనేది
హ్మ్
రెండో తారీఖు వత్తే తెలుత్తది అప్పుడు ముగ్గుపోసుడా ఇల్లా వచ్చిందా అప్పుడు స్టార్ట్ చేస్తారు ఇక
ఎలా ఒట్టడా మమ్ములా ఒందసోడా ఆకుడ డిసైడ్ అయితారు
అదే
మ్
ఇక చదువు కోసం పోదాం అంటే మంచిగానే ఉన్నది కాగానీ ఈ రయలకు అయితే ఈ బస్కి రయలు అన్నకు
నను ఎక్కువైతే మరి
ఎక్కువయితే అదే వ అడ ఉంతరాయిది చూసుకుంటూ అయిపోదా అని నేను చూస్తున్న
అవును దబ్బిన వాళ్ళకిిళ్లస్త ఇక్కడనే తీసుకోవాలి ఈ సంవత్సరా చదివి ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఇద్దేనే అకదు అద పిచ్చ కొండ
మా చెట్టు కోసం బాధ పడవుడ అవుతంది
గదే గదేగానే ఇప్పుడునే నాలుగు అది కుప్పుడు
ఏ నాలుగు
ఆమెఇప్పుడు సేవంత శిక్షిత
సేవను
ఇప్పుడే సేవన్ ఆ సేవన్ అయిపోయింది
సివన
ఇంకే నెక్స్ట్ ఇయర్ అయితే ఎనిమిది ఆరు నా నాలుగు ఐదు వాడు తడుగా
ఆ
మ్
ఇది ఇది వళత ఎడుకు అఐది వాడుతే ఇ ఏదా నో విగా హాస్టల్ ఉంచాలి
ఆ అష్ట అలాేసుడే మంచిది ఇ జంగిల్ జంగిలి ఆగ ఆగ నిరుగుడు కూరగాడి
అ అదే పండువుఊతుడు రెండా
ఒక్కటీ
ఒకటా
ఒక్కటి సంవత్సరం ఒక్కటి
ఆ
మ్మ్
ఒటే
నూటి రెండు
రొండా
మ్మ్
తిది ఒగటా
లేదు పొట్టిదొక్కటిగాదు కావచ్చు యూకేజో ఎల్కేజొ మరి
యూకేజి కావచ్చు ఎల్ యుకేజి కావచ్చు
సంవత్సరం చిన్న బుజ్జి
ఇంగ్లీష్ మీడియం లేకుంటె వరకూ చిట్టీ తొమ్న్మిదిల ఆ ఎనిమిదల ఉండు
ఎవలు
ఆ నా విడ్డ
రింకా బీకాం
మాకు మా చిన్నోడూ ఆరులొ ఎ ఉండు
మరీ ఆపిలొ ఇంకొ ఏ క్లాస్ అంటాండ నా కొడుకు
ఆ ఏంటిదీ
మరి ఇంకే క్లాస్ అంటే బీకం నీ అల్లుడు నీ కొడుకని నేను అంటానా
ఆ
మ్మ్ అన బీకమని చెప్పుకొనే వట్టే నేను బీకాం అంటలేడా
మ్
పొట్టి మ్యా
ఒక్క ఒక్క రోజు కూడా ఒక్కా రా ఏది రాదు కాని ఏ బి సీడులు బీపం అంటాండ
ఆ నేన్ బీకాం నానీ డిస్టబ్ చేయకు రాస్ తోనే ఓ అంబలీక్ అక్క బె నను ఉడ్డు
ఆ వెరి గుడ్ అటనే
ఆ ఏతులోడు
ఆ
జెదా ఆంటి రూమ్ చేంజ్ చేసిందట కాద అక్క నిన్ను
ఏంటది
రూ మార్చుకున్నదా ఆట ఆమె పైకి పోయింద ఆట
ఎవలు
ఆంటీ
పైకి పోయిందా
పైని పైకి పోయిందట ఆ కింది కుండే మన్షి జరుగుతాలేడు కదా.
ఆహా
పైన మార్చుకున్నదట పైకి షిఫ్ట్ అయిందట నిన్న
పైన ఆ వచ్చండ వీళ్ళా
ఆ మరి అత్తారా వాళ్ళంటే మూర కన్నా మంచి అయితా లేదు. నేను పైకుంటా అని మ
అరే ఆవకు తెలివదా రు అప్ అం ఇంత ముందు రాజుబాబాయ ఉన్ను రాజుబాబాయ్ పెళ్లిగాక ముందుకు పైకే ఉండేది. మీ అత్తా గిట్లా
ఇప్పుడు మాత్తమ్మనించి ఉండేది.
ఆ ఇప్పుడు ఆటోళ్ళు ఇటొచ్చురు ఇటోళ్ళు అటుపొయురు.
చేంజ్య్ంది ఇప్ మీకు ఉండదు. అసలు కి చిన్నోళ్ళు మీకు ఉండదు కిందికే ఉండాలె
ఎప్పుడు చెప్పిండ్రు.
ఏంటిది.
ఏ మార్సిండని
నిన్న న్యూస్ పేపర్కి వచ్చింది. నే ఆన్ననుంచి వచ్చిన అచ్చింది న్యూస్ పేపర్ నా ఫోన్ చేసింది. నదన్ అంటే ఎందుకు అంటే ఏం చెప్తాను. బుజ్జీ అంటే పనుకున్నా అంటే మంచి నీరలో ఉన్నావా నైట్ అయిందా అంటాంది.
సరేరా
ఆ సరే అక్క